ఆహా ఏం చేస్తున్నారు
ఎం లేదండి మీరేం చేస్తున్నారు
ఏం లేదు ఇంక కాళీయే
ఈవినింగ్ చేశార ఆ లేదండి ఎండ కొడుతుంది గా ఇప్పుడేం పని మొత్తం కూల్ అయినాకనే పని పవర్ పోయింది
అంతే పవర్ పోయింద బానే తీస్తున్నట్టుండు విలేజ్ల
ఆ అండి
కరెంట్ బాగ పోతుంటద ఊర్ల
ఆ ఎందుకు ఇ ఒక టెన్ డేస్ నుంచి పోతుంది ఆ పక్క పోలేదండి నైట్ లో కూడ పోతుంది అంటే ఇప్పుడు చేంజ్ కద
ఇప్పుడు పిల్లలు బాగా ఊర్లలో ఉ అందరూ ఇట్ల కరెంట్ తీస్తే ఎంత ఇబ్బంది పాపం
అవును అసలు ఇప్పుడు బయటికి వెళ్దమని ఇంటి ఇట్ల బయట మొత్తం వాటర్ చల్లే బయటికి పోతున్న
ఆ మస్తు వెళ్తుంది మాకు సిటీలోనే ఇల్లులు ఇల్లులు అనే మా ఇంత ఎండ తట్టుకోలేకపోతున్నాం ఇంకా ఊర్లో ఇంక ఎక్కువ వస్తది ఎండ
ఇంకెక్కువ వస్తుంద ఎక్కువ వస్తుంద మామూలే కాదు ఇది ఇంతగనం అసలు ఎ ఎప్పుడు లేదు
అవును మస్తు ఎండలు ఉన్నాయి సారి చాల అసలు రెడ్ అలర్ట్ ఇచ్చేసిరు మొన్నడదాంక
ఆ ఆ కరవు పనికి పోతున్నాను ఎండకు పడిపోతున్నారు ఐస్ పెట్టడం వచ్చిందట టూ టైమ్స్ అంట మార్నింగ్ సిక్స్ థర్టీ పోతున్నారు లెవెన్ లెవెన్ థర్టీకి వస్తున్నారు
అవును ఆయనే
సెవెన్ నుంచే ఎండ స్టార్ట్ అయితుంది
ఆ వాళ్ళు పోవడమే స్టార్ట్ అయితుంది అంతలోపు మళ్ళ ఫోర్ అవర్స్ వర్క్ చేయ్యాలి ఫోర్ అవర్స్ ల మళ్ళీ ఇంకోసారి ఐస్ పెట్టనాం అ
ఐస్ పెట్టడం అంటే
ఇట్ల క్యాప్చర్ చేయడము ఐస్ ఐస్ మనిషిని గుర్తించడం కోసము ఇప్పుడు మనం ఆధార్ కార్డు కోసం పెడతాం కద అప్పుడు
ఆ ఆహా ఆహా అదే ఆ ఐస్ అంటే నేను ఇంక ఆ ఐస్ అనుకుంటున్న
ఆహా క ఇవి పెడుతుందినమాట ఆ మనిషి ఒకవేళ నల్లగ ఒకవేళ దించుకున్నది అయితే అది రానే రావట్లేదట
అవును నేను ఇన్స్టాలో చూస్ పక్కనే
ఆ అట్లనే అయితునాయి అది ఈ వెనక తీర పోతున్నారు మళ్ళా దాని కూడా నేం రావన్నట ఈ రజ చేసే పని కూడా నేం రావాలట ఆన్లైన్ లో అట్లో వస్తున్నాయి పని అట ఇ ఇదంతా ఆన్లైన్ సిస్టమ్ పెడతారు పాప ఎండల పోయి ఆగమవుతున్నారు
ఆ ఇదో పని చెయ్యాలి మళ్ళీ అదొకటి పెడుతున్నారు ఇగా
ఆ మళ్ళీ కొలత ప్రకారం చేయాలా
ఆ
ఇబ్బంది పడుతుంది కదా మా ఊళ్ళన అైతే మొన్న ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఇచ్చారు కింద పడతాంటే ఇక
మంచిన ఇచ్చరు ఇవయ్యాలి పాపం వాళ్ళకి కూడా
ఆ అంత ముందు అవి తాగొద్దాని అంత ముందు అన్నారు కానీ మొన్న రీసెంట్ గా
పౌడర్ లాంటిది ఇయ్యొచ్చు కానీ అది బాస ఉంటది అది అదు పౌడర్ మంచిదే
ఆ వాటర్ వస్తు వీళ్ళు తీసుకపోయినా వాటర్ ఉంటాయా వాళ్ళు ఎవరైనా దాతలు ఉంటే వాటర్ తెచ్చిస్తారట కూల్ వాటర్ లేదు అంటే విల్ తీసుకుపోయిన మా
పౌడర్ మంచించిది లేక్విడ్ కన్నా లిక్విడ్ అసలు మంచిది కాదు పిల్లలకుకి కూడా తప్ప వద్దు
మా ఫాదర్ రెండు తీసుకొస్తతే మా పాప అడుగుతుంది ఇంక ఇదేంటిది ఐస్ క్రీమ్ పౌడర్ ఆ ఐస్ పోడరా అంటంది సరే అని కల్పిస్తే ఇది బాగాలేదు పిట్నేందింట అంటది
ఆ అది ఎనర్జీ ఎట్టు ఉంటది అది గ్లూకోజ్ ఉన్నట్టు
ఆ డ్రాయింగ్ ఇస్తారు వాళ్ళ నాపడం కోసం సో ఎన్ని ఎన్ని బాధలు పడాల్సి వస్తాదీ ఇంకొ వన్ అవర్ బాధపడాలి వాళ్ళతోని
ఆహా కొంచెం చల్ల పడ్డదాంటే ట బయటికి వదలొచ్చు ఇగ
ఆ
ఉ
ఆడుకుంటారు ఇప్పుడు ఫైవ్ ఆ ఫైవ్ తర్వాత పోయి ఒక సెవెన్ థర్టీ అట్లా లోపలికి వచ్చ ఇ అప్పుడు వాళ్ళతో పాటు మేము పోగితే ఇక వాళ్ళు ఇంట్లో ఉంటరు ఇంట్లో బయట ఆడుతరు ఇగ ఆడ మట్టి దొరుకు కదా మా చిన్న ప ఇసుక దొరికి మంచిగా ఇసుకంతా నెత్తిల పోసుకోవడం ఇంటి ముందు కంకారా పోషిర్రు ఆ మంచిగా ఆదుకుంటుంది మాక్కోళ్లుంటాయి
ఇట్లనే ఉండే
అవునా
ఆ ఇగా మొత్తం ఇంటి ముందు ఇసుకుంటే బాగా ఇసుకలాడేది
అవును
ఇక్కడ మా అబ్బాయి ఒకడే ఉంటాడు మా ఇంటి దగ్గర
అది చల పడుతున్నయి కొంచెం మార్నింగ్ అయితే ఏం కాదు గని ఇప్పుడు వేడిగా ఉంటుంది అది కూడా
అమ్మో ఇసుకల కాలు పెడితే కాలు కాలిపోతది ఇప్పుడు హహ ఆ చెట్టు కింద ఉంటె ఏం కాదు కాని ఎండపూట అయితే కష్టం
ఎంత నీడున్న కళ్తద్ని అది
ఉ ఎండట కొడుతుంది
అవును ఫిఫ్టీ డిగ్రీస్ ఆట ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ అంటే అమ్మ
అంత ఎండున్న మనం చాయ్ తాగుతనే ఉంటాం
ఆ ఏ ఇక్కడికి వస్తినాకన్నా సాగుతున్నా హ వొస్తంది ఈ ఎండకు అంతకుముందు ఈవినింగ్ తగకపోయేది గని ఈ సమ్మర్ వచ్చిన గాని గాలోస్తంది
అందరు మానేస్తే మనమేమో తాగుతాం
ఆ ఎందుకండి పిల్లలు తని ఇబ్బంది అప్పుడు స్కూల్ ఉండయి గద స్కూల్ పోతారు వస్తారా కాబట్టి పిల్లలతో ఉండాయని వాళ్ళతోనీ మొహమాటం కదా
అంతే ఎనర్జీ
కోల్లున్నాయి మమ్మీ వాళ్ళకి కోళ్లతోనే ఆగుతారు చ
చ్
పాటినీ పటడు అటు తీసుకపోవుడు ఆటో తీసుకొచ్చిన వాటిని కొట్డుడు వాటికి ఫుడ్ పెట్టడం అవి ఇవి చేస్తారు ఎన్ని డేస్ అవుతుంది వెళ్ళి మరీ సిటీకి
ఆ టెన్ డేస్ అయితునట్టుంది టెన్ ఫిఫ్టీన్ డేస్ అయితుంది మా అమ్మమ్మ చనిపోయింది వచ్చినా
ఓకే
ఉమ్ నా చిన్నప్పటి నుంచి ఇక్కడ మేము సిటీలోనే ఉన్నాం నాకు ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి ఫైవ్ ఇయర్స్ అప్పుడు వచ్చినా
అవునా అంటే బాగమే అమా మ మమ్మీ వాళ్ళు కూడా ఇక్కడే ఉంటారా
ఆ అమ్మ వాళ్ళు కూడా ఇక్కడే
ఆహా
ఏవన్నా ఫెస్టివల్స్ కి మాత్రమే ఊరికి పోయి రావడం
ఊల్లో విలేజ్ ఉ విలేజ్ ఉందా హౌజు
ఆ ఉంది అదే పండుగలకు మాత్ త్రమే పోతాం ఈ మిగాతవన్ని ఇక్కడే ఎడుకేషనే గానీ అన్ని ఇక్కడే
ఉహు బ్రదరా మరి మీకు
ఉ
బ్రదరా, సిస్టర్సా
సిస్టర్సే ఒక సిస్టరు
ఆహా ముద్రామాల ఇంక ఆహా
ఉమ్ వాళ్ళింటికే వచ్చినా ఇప్పుడు
అవునా
మా హస్బెండ్ ఊరికి పోయిండు ఇ ఏం చేయాల అని ఇటు వచ్చా దగ్గరే దగ్గరే వెళ్ళిపోతా ఇవి
అవునా
అంత దగ్గరే మా అమ్మ వాళ్ళు మా అక్క వాళ్ళు అంత దగ్గరే నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు మా అత్త ఒకటి ఊర్లో ఉంటది మా ఆడి బిడ్డ అందరం ఇక్కడే ఉంటాం మళ్ళీ మా బావ గిట్లా అందరం ఇక్కడే ఇద్దరు అన్నదమ్ములు మా ఆయన చిన్న
ఓకే ఓకే వాళ్ళు కూడా ఇక్కడ ఉంటారా మీ బావా వాళ్ళు కూడా
ఆ ఇక్కడే ఉంటారు
ఉహు అవును సరేలే ఆహా ఎందుకు మామ అంత కొంచెం ఏజా
ఏజ్ అని ఏం కాదు గానీ ఇంకా ఆమె ఇక ఊళ్ళనే ఉంటది అవు పనులు చేసుకుంటూ
అవునా అట్లా ఉండేటోళ్లు ఏ మళ్ళీ ఇడికి రాలేరు
ఆ ఈడికొచ్చి మళ్ళీ ఎవరింటి కాడ ఇప్పటి నుంచే ఇప్పుడు ఒక్కత్తి సపరేట్గా ఉండాలంటే ఉండలేదు కదా భర్త లేడు
ఆ ఉండలేదు ప్లస్ మళ్ళీ మేము మీ దగ్గర ఉండాలంటే కూడా ఉండబుద్ధి కాదు ఇంత ఇంట్లొ గూడా
ఆ మావి ఇప్పుడు ఇరికిరికిల్లులు ఉంటాయి ఎట్లా ఇబ్బంది అని రాదిగ
అవును సమ్మర సమ్మ అయిపోయింది మరి
రమ్మన్నాం ఖష్టంగా వచ్చి ఒ పది రోజులు ఇక్కడ అక్కడ ఉండిపోదు రా అన్నాం గాని వస్తా అంటాంది గాని ఆమె పన్లు పన్ల కు బాగా పోతది ఊర్ల పన్లకు అయి ఇష్డిపెట్టుకొని ఏడొస్తా అని అంతగా రాదు
అంతే మళ్ళా వొళ్ళకి కాలక్షేపం కూడా కాదు
అస్సలు కాదు ఈడకొస్తే మనకంటే టీవీ లో ఫోన్ లో మనం చూస్తాం కానీ వాళ్ళు ఎడ చూస్తారు మాత్రం టీవ గూడలేదు వాళ్ళ ఇంట్లోటీవీ కూడా చూడదు
అవును అమ్మమ్మ బానే గ్రేట్ ఒక్కత్తి
ఆ టీవీ గూడా ఉండదు పొద్దు న పోయిందంటే పనికి మధ్యాహ్నం సాయంత్రం క అలా స్తుంది ఇక ఆ ఇంటికో ఈ ఇంటికో పోయి ముచ్చట పెట్టుకుంట కూర్సుంటది ఇక
అంతే గ గ్రేటే మరి ఆమె టీవీ చూడకుండా ఉంటాంది
ఆ టీవీ కూడా లేదు మాకు బోర్ కొడతది ఆడికి పోతే
అవును మరి ఏదైనా చిన్నది కొనియపోయార్రు
కొనాలేగాని ఏమంటారు ఇక ల్లొల్లులు పొత్తేసంసారం అన్నట్టు ఉంటది
ఆ అంటే కొత్తదే ఇప్పుడు ఇక నార్మల్గా తక్కువనే ఉన్నాయి కదా
ఉన్నాయి గాని మా అత్తే వద్దంటది టీవీ కొంటే ఇప్పుడు నాకు అది ది అలవాటు అయితది అది చూసుకుంటెనేమో
మళ్ళ వాడితే నెల నెలా ఏయలా కదా అందులో ఆ టీవీ అంటే కొని ఇస్తాం కాని ఆ మళ్ళ నెల నెల రీచార్జ్ చేయాలన్నె ఫోన్ అంటే చెత్తాం కానీ మళ టీవీ ఎందుకు అనిపి
ఆ అంటే ఇప్పుడు ఫోన్ కి మేమే చేస్తాం రీచార్జ్
ఆ అదే మళ్ళా టీవీ గ్గూడా మీరే ఏయాలె చెప్తున్నారు
ఆ మా బావోళ్ళ ఏం పట్టిచ్చుకోరు
ఆ హా
ఆ మేమే చూసుకుంటాం మే చేసుకుం
మనకే రూపాయి అవసరం అయితది
ఆ ఆలోచిస్తదిలె ఆమె మంచినె ఆలోచిస్తంది ఎందుకు మీకు ఖర్చ ర్చు అన్నట్టు చెస్తది
లే కూరగాయలు అవి కొనుకొచ్చుకుంట ఇగ సిటీ లో మొత్ మొత్తం అన్ని కొనుక్కోచ్చు కోవలసిందెనె
కూరలే తినడు ఇగ ఆడ ఏదున్నా ఏసుకొని తింటారు ఏదో ఒకటి వెళ్తానే ఉంటుంది ఆడ
ఆమ్మ ఇంటి కి పోతే ఈడన్నె అవి పెట్ట ఈ అమ్మ ఇంటికి పోతె అన్న అంట్లా కాస్తయి కాబట్టి ఇవొ తీసకపో ఆని. ఆ ఆకు బ ఆకుకూరలు అయితే ఇప్పుడు బచ్చలాకవి ఇవి ధోరుకుతయి తెచ్చుకుంటారు
ఆ ఉంటయి మా అత్తలో చిక్కుడుకాయ చెట్టె సింది ఆక్కూరలు చెట్లు వేస్కుంది కాపోతే కొంచెం కోతుల భయం
ఆ కోతులు ఎక్కడైనా ఉన్నాయిర వామ్మ మేము మెస్ పెట్టిచ్చిన కూడా ఆ అసలు మరి చెప్తునెఉన్నవ్ మనం ఏవన్న రోజు పోతుండు పొయ్యెది అసలు వా నెలారోజులు పా వాటిని వచ్చే గింజ వచ్చేసరికి మొత్తం ఉండాల్సిందే
కాయలు చెట్టు మీద ఒక్క కాయ ఉంచవు. తినే జాంకాయ చెట్టుంది మాకు గాని
హ్మ్మ్
పిందెలు కాసి ఎంపి పడేస్తాయ్ ఇగ మా అత్తా ఇంటి చుట్టూ పూల చెట్లేసిందిగా ఆ ఊరు పోయినప్పుడల్లితే మంచిగా ఐదారు ముూర వెళ్తాయి పూలు కనకాంబరాలు, మల్లె పూలు కలిపి
అవునా మంచినే లే చాలా ఉన్నారు అమ
ఆ ప్లేస్ బాగుంది చుట్టూ
ఆహా అత్తయ కి రెండు రూమ్లుంటాయా
ఆ రెండు రూములు ముందొక హాల్ లాగుండి కిచెన్ ఉంటది.
ఆ హా
ముందు రేకులు అంట రేకులు కిచెన్ హాల్ కి రేకులుంటాయ్ వెనుక రెండూ రూమ్లు స్లాప్ వుంటది ఆ అదే
మీరు దట్టుకుంటారు సీతులా కట్టుకుంటారు మీ ఆడ కట్టుకుంటారు గానీ
మ్మ్ సరే రైగా
ఆహ్ ఆ సరేన
ఆ గట్లా భయపడొద్దు